ల్ హలో ఆ చెప్పండి
బావున్నారండి
ఆ బావున్నామండి మీరు బావున్నారా
ఆ బావునం ప్ చ్ ల్
చెప్పండి
ఏం జేస్తున్నారు
ఏముందండి వాతావర్ణం చల్లగుంది ఏమ్ చేయల్నో కూడా తెలవడం లేదు
అవునండి
ఎప్పుడు వాన పడ్తదో తెలిదు ఎప్పుడు ఎండ వోస్తుంద్ తెలిదు వాతావర్ణం అలా ఉంది
అవునండి మొన్న వాతావర్ణ శాకొలు కూడా అదే జేప్పారు అప్రమత్తంగా ఉండండి వర్షం ఎప్పుడు పడిత్ అప్పుడు పడచ్చు ఎండ కూడా కాయచ్చు అని వాళ జాగ్రత్తలు వాళ్ళు చెప్తారు ఎందుకంటే చూసినాం కదా ము మ్ ధ్యా క్
అవున్
హ్ చ కొందరి అవి ఇది అందుకుంటనే ఉంది మనకంటూ ఒక సేఫ్టీ సెక్యూరిటీని వాళ్ళు
డి చెట్లు ఎక్నుంచి చెట్లు పడ్తాయో తెలిదు రోడ్ల మీద వ్ వైర్లు ఎక్కడ నుండి తెగి పడ్తాయో తెలిదు ఎవరు ఎట్లా ఇక్కడ కూడా అస్సలు అంతా అప్రమత్తంగా ఉంటేనే మనమ్
అవునండి మనమంటూ మన్ జాగ్రత్తలు వాళ్ళు మనం చూస్కోవాలి గదా పాతలో సమాచారం మాంగతే జరగధండి ఇప్పుడు మనకంటే మనా సేఫ్టీ లేకపోతే ఎలా అండి
అవునండి అదే కదండి మనం బ బండ్ల మీద కార్ల మీద పోతుంటాము సడన్ మనం పోయే స్పీడ్ కి సడన్ గా చెట్టు విరిగి పడితే మనము ఆ ఆపుకోవడం కూడా ఆ కష్టమే సడెన్ గా బ్రేక్ ఏస్తే బండి పడుతందో తెలియదు మనం ఇక్కడ పో పడతాందో తెలిదు
అవునండి కొన్ని వాతావరణం అంతే అండి వర్షాకాలం అసలు భరించడం మనకంటూ అనుకూలమైన సమయం ఉండదు కనీసం ఉతుకోవడానికైనా ఆరేసుకోవడానికైనా అంటలు తోమాడానీకైనా పైగా దీనికైతే ఎక్కువ హెల్త్ ఇష్యూస్ వస్తాయి లైక్
అవునండి
బు దగ్గు ఇవన్నీ
అవును
స అవన్నీ వస్తూ ఉంటే ఎక్కడ ఉంటారండి పిల్లలు
అవునండి మనము ఆరోగ్యంగా ఉండలేమండి
ఊ
ఈ వ వర్షాకాలంలో జాగ్రత్తలు తీస్ అంత మంచిది మనకి
అవునండి మనకంటూ ఒక ఐదు చకుంటూ ఉంటుంది
చిన్న పిల్లలకే బాగా ఇది అయిపోతుంది తొందరగా వర్షాకాలం వచ్చిందంటే చిన్న పిల్ల లే బాగా ఇదయిపోతురు
అవునవును మాన్కంటూ ఇది ఆది అని అంటూ ఏమి ఉండదు భ అండి దాన్ని బట్టి మనమే పోవాలి దాన్ని బట్టి మనమే చేయాలి ఆ వాతావరణాన్ని మనం పోలావడం తప్పించి మనల్ని ఫాలో అవ్వదు కదండి
అవును
వార్షకాల వస్తే అదో బాద వెళ్తూ ఉండాలి దాంతోనే మనం కాలంతో పాటు మనం కూడా దాన్నే ఎల్లాలి తప్పదు మరి
అవునండి
కొనీ కొన్నిసార్లు అవుతయికొన్ని కొన్నిసార్లు ఆవవు కొన్ని కొన్నిసార్లు ఇది అదిే అవుతది కొన్ని కొన్నిసార్లు అది కూడా అవదు
ఈ వర్షాకాలం వచ్చింది అంటే ఇంకా ఇదే ఉంటది రోడ్లంబడి నీళ్ళు కరెంట్ ఉండదు
అవునండి
వంటకి చేసుకోడానికి ఇబ్బంది
ఆ గ్యాసులు అవి అవి అంటూ గోల్ అంటూ ఉంటయి
కరెంట్ లేకపోతే ఇంకా మనం ఎట్లా క్యాండిల్స్ ఉ ఉంటే ఒక్కొక్కసారి క్యాండిల్స్ ఉండవు మనకి అందుబాటులో అట్లో షాక్స్ ఉండాలంటే ఒక పక్కనే ఏమో వాన పడుతది కిందికి పోలేము షాక్కిి కూడా తడుస్తామని
ఉ రోడ్ యాక్సిడెంట్ లేకపోతా అండి ఇలా అయితే వర్షాకాలం కదా గమ్ముని బండి కిడయిపోద్ది జారిపోద్ది నీళ్లు కదా కింద వాటర్ కూడా జారిపోద్ది స్లైడ్ ఇన్ఫెక్షన్ లాగా అవు తది ఎక్కువ యాక్సిడెట్లవుత యి పైగా ఆ స్కూటీలు కొట్టి కొట్టి కొట్టి అవి కూల్ అయిపోతాయి కాబట్టి హీట్ ఎక్కువు కదలవండి మొన్నటి దాక అదే పని నాకు ఆ స్కూటీ కదలదు వెళ్ళదు ఈ బండిలతోనే ఎక్కువైపోతుంది వర్షాకాలంలో అయేమో కదలవు భూముని ఏ నిప్పు ఎక్కడ అంటూ ఉంటుందో తెలియదు ఏ జలుబు ఎక్కడ మనకి అంటూకుంటదో అది తేలిదు ఎప్పుడు ఏ రోగం వస్తుది ఈ కాలంలో చెప్పలేకపోతు మ అంతే కదండి ఇప్పుడు వాతావరణం ఏదైనా చేంజ్ అయందంటె తే ఆటోమేటిక్ గా మనుషుల్లో మార్పు అవన్నీ పెరుగుతూ ఉంటాయి వస్తు స్తుంటాయి వాతావరణమే కాదు మనలో కూడా వస్తుంటాయి
అవునవును
ప్రతీదీ మాకు అనుకూలంగా ఉండదు కదండి వాత్
అయితే వాతావరణానికి అనుకూలంగా మనం ఉండాల్సి వస్తది
అవును మొన్ననే వర్షాకాలం వస్తదని నేను పేపర్లోను న్యూస్లోను వివిధ పత్రికల్లోను చూసి ఇంకేం చేయమండి తీసుకున్నాము ఒగ్ గోడుగు అవన్నీ ముందరే తీసుకొని పెట్టుకోవడం మంచి కదండి అసలే ఈ గొడుగులు అవన్నీ అందుకే మన్ చేతుకి రావాయ్ ఉమ్ అ
ఏంటో అండి అసలు ఈ వర్షాకాలం వచ్చిందంటేనే ఒక భయం అనేది మొదలైతది
ఉమ్
ఈ వర్షకలనికీ ఎవరూ ఎట్లా అయితరు ఏం చెయ్యలో ఏమి తెలుసుకోలేం ఆరోగ్యలు ఒకట్ ఈ అది కాకుండ ఏటన్న బయటికి ఎల్లినాగూడ మనకి వాతావరణానికి ఆ మనము బండి సరిగా పంజేయవు
ఈజీగా ఒకల్నించీ నుంచి ఇంకొకళ్కి సోగు తున్ టుది అది జ్వరమైన జలుబైన ఏదైనాసరే సోగుతుంటది
డ్రైనేజ్లు ఉన్నాయి ఏది మనకి వా
తెలిదు ఇప్పుడు బండి అవునండి బండి రోడ్డు మీద వెళ్తుంటే ఏది కొంటో ఏది ఎందులో పడతామ అసలు పడితే బండి వస్తుందో లెదో తెలిదు తెలియలేని పరిస్థితుల్లో ఉన్నం ఉం
హలో అదే అండి మన వా ద వాతావరణానికి అనుకూలంగా మనం ఉండాలి తప్ప మనకి అనుకూలంగా ఏది ఉండదు
అదే అర్థం కావట్లేద్ ఎదో వేసుకుంటాము కూలింగ్ వాటర్ పెట్టుకుంటామ్ ఎండకి భరించగలం కానీ వర్షానికి భరించ
అదే కదా ఒక్కడు
ఈ వర్షంలో వచ్చే తంటలో మంటలో ఉన్నాం చానా ఉంది చెప్పుకుంటే
అవునండ్
అన్ని మనకనుకూలంగా ఏది ఉండదు కదా అండి ఏది రాదు అన్నీ చెప్పి రావు కదండి జలుబులు దగ్గులు ఇంట్లో వంటలు అవన్నీ ఇవన్నీ మనకంటూ మన్ జాగ్ జాగత్తలో మనమే ఉండాలి మనమే చూసుకోవాలి హ్మ్మ్
ఇంత కొంచెం అజాగ్రత్తగా ఉన్నా కూడా మన ఆరోగ్యమే దెబ్బతింటది
హ్మ్మ్ మీరు ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటారండి
ఈ వానాకాలం అంటనే భయమైతుంటాది.
మీరు ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటారండి
నేను ఆ వానకాలం అంటే ఏదన్నా ఆ స్వేట్ స్వెటరు గానీ రెయిన్ కోట్ గాని రెయిన్ కోటే ఎక్కువ నేను ఆ వాడుకుంటాను ఎందుకు అంటే ఆ రెయిన్ కోట్ కి మొత్తం మనకి షర్టు ప్యాంట్ టైప్ లో వస్తాదాన్నామాట ఇకా అదేసుకుంటే ఆ బాడీ మొత్తం కప్పేస్తాది ఇంకా మనకి ఏ ఇబ్బంది ఉండదు ఆ రేన్కోట్ అప్
మళ్ళీ తరతరిస్తే హెడ్డెక్స్ అని
ఆ జ్వరాలు అన్నీ వస్తాయి ఇంకా ఇంకా చానా బా ఆ భారీగా వాన పడితే మాత్రం ఇంకా ఎక్కడికన్నా వెళ్ళేటప్పుడు మాత్రం మాత్రం ఇంకా ఏదనను ఆ బండ ఆపుకోలన్నా ఉండాలి సురక్షితంగా
అవున్లే అసలే పిడుగులు గడుగులు
అలా లేకపోతే ఇంక్ ఇకా మనము వాళ్ల ప్రాణాలకి ఆ ప్రమాదం
అది అండి ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా జరగాల్సిన్ది మాత్రం జరుగుతాది కదా ఏ ఎమన్న ఇద్ తప్ప ఇంకేం లేదు ఈ వర్షాకాలం అంటే ఇంకేం రాద్దా అండి జబ్బులు దబ్బులు
ఆ వర్షాకాలం ఉంటాయి దగ్గులు జలు దగ్గులు ఇవే ఉన్నాయి అందుకే ఈ వర్షకాలం అంటేనేే
పండ్లు ఫలాలు ఎక్కువ పండించినా సరే అయితే ఫార్మర్స్ కి వారికైతే ఎక్కువగా లాభం ఉంటదేమో గా ఆ రైతులు కూడా కొన్ని కొన్నిసార్లు నష్టపోతారండి వర్షం కనుక ఎక్కువగా పడితే
టది వరి అలా ఎప్పటి నుంచో వాళ్ళు పండించిన పంట మొత్తం వృధా అయిపోతది
వాళ్ళ కష్టం మొత్తం వృధా అయిపోతది వాళ్ళ కంటూ ఉండాలి కదా అది మనం తింటున్నామంటే అది వాళ్ళ ఫలితమే
అదే కదండి మనం బాగానే ఉంటాం కానీ అక్కడ వాళ్ళు నష్టపోతారు
అవునండి మనం బానే తింటాము తిరుగుతాము అంత ఈ వర్షం రాగకుండా మనం దేవున్ని కోరుకుంటున్నాం
ఏదైన కొంచెం మనము బాగుంటేనే రైతులు బాగుంటేనే మనం బాగుంటాం
సరే అండి ఉంటాను మీతో చాలా విషయాలు మాట్లాడ్